ఆరా హాయి అండి బాగున్నారా
మ్మ్ బాగున్నామండి మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి పని అయిపోయింది ఇప్పుడే ఖాళీగా కూర్చున్నాను
అవునా బాబు పడుకున్నాడా
పడుకున్నాడండి మీరేం చేస్తున్నారు
మేము ఇప్పుడే లేసారండి వీళ్ళు పడుకొని
మ్మ్ హ్మ్ ఈ రోజు పడుకున్నారా
ఆ అవును ఈ రోజు పడుకున్నారండి కష్టపడి పడుకోబెడితే ఇద్దరు మంచిగా టూ టూ అవర్స్ పడుకున్నారు
ఆహా
ఒక్కసారి వాడుకున్నారు ఇద్దరు మంచిగా
ఉహు గ్రేటే అయితే
ఉహు అవునండి ఉ ఇద్దరు ఒకసారి పడుకుంటే కొంచెం రిలీఫ్ ఉన్ ఒక్కరో సారి ఒక్కరో సార్ అన్ టే మంచిగా అసలు ఏం పడుకున్నట్టే అనిపియదు.
అవును మళ్ళీ ఇంకొకరిని కనిపెట్టుకునే ఉండాలి గదా. ఇద్దరు పడుకుంటే కాసేపు నువ్వుగూడ రెస్ట్ తీసుకున్నట్టు ఉంటది.
ఉ అవునండి ఏం వంట చేసారు ఈ రోజు
ఈరోజు తోటకూర వేశారా
ఉహు
ఉ మీరేం చేసారు
నేను గోడ్ చిక్కిడిగాయ్ అక్క
బా చిక్కిడిగాయేనా
ఉ మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం ఏ ఫుడ్ ఐటమ్
ఫుడ్ ఐటమా అట్లేమ్లే అన్ని తిన్ టా పెద్దగా అట్లా అని ఏం లేదు ఎక్కువ అంటే ఇక పప్పులు ఏదన్నా వెజిటేబులు ఉ ఫేవరేట్ అన్నదేమ్ లేదు ఆహా ఏం లేదు అన్ని మంచినే తింటా ఆహాహా మీ బావా ఫిష్ ఫ్రై బా చేస్తాడు అది మంచి తింటా ఇంకా ఉ ఉ బాగా చేస్తాడు నాన్ వెజ్లో బావాకు వచ్చిన ఒక్కటే ఒక ఐటమ్ ఫిష్ ఫ్రై.
ఆహా అంటే ఎట్లే ఎట్లా చేస్తాడు ప్రాసెసు
ప్రాసెసా ఫిష్ని ఇగ చెప్ ప్పాయి కదా కడిగించుకురావాలి ఇక్కడ మొత్తం వాళ్ళే అని ఇక్కడ ఏం చేయనికి రాదు తీసుకొస్తాడు, తీసుకొచ్చిన తర్వాత వాటిని ఫస్ట్ వాటర్ తడి ఏం లేకుండా తు డ్చి పెడతాడనమాట
ఉ
తుడిచిపెట్టిన తర్వాత కారము ఉప్పు లెమన్ ధనియాల పొడి అవేసి అన్ని కలిపి పెడతాడు మసాలాలు
ఆహా మొత్తం కలిపి మ్యారినేట్ చేసి
ఆ మానేట్ చేసి కసేపు ఆరబెట్టు ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ యేస్తాడు ఆయిల్ నార్మల్గా మన డి ఫ్రై లాక్క కాకుండా కర్రీ లాక్క కాకుండ వొ ఉమ్ ఆ కొంచెం ఎక్కువ అంటే కర్రీ కన్నా కొంచెం ఎక్కువ డీప్ ఫ్రై కన్నా చాలా తక్కువ అనమాట.
ఉహు మీడియం గయ్య
ఆ మీడియంగా చేసి అందులో కరివేపాకులు యేస్తాడు. మంచి ఫ్లేవర్ రావడానికి వేసి ఇక ముక్కలు ఏంచుతాడు.
ఉ
బాగుంటాది కాలే వరకి
ఇక ఆయిల్ వేస్ట్ కాదు దాంట్లో రైస్ కూడా తినొచ్చు కదా దాంతో.
ఆ తినొచ్చు ఆయిల్ అంత ఎక్కువేమి ఉండదురా కర్రీ కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటాం అంతే.
అదే అదే ఇంకా ఆయిల్ కూడా వేస్ట్ కాదు మంచిగా రైస్
ఆ తినొచ్చు అందులోనే ఇక మనం ఈ మసాలా వన్ త్తం కదా అందులో కూడా గలిసిపోతుంది ఆయిల్ కాబట్టి మంచ్ మంచిగా వస్తది గ్రేవీ లాగా కూడా వస్తుంది కొంచెం లాస్ట్ లో అది ఇక అన్నంలో కలిపిసుకొని తినచ్చు బాగుంటది ఒకసారి అనుషక్క సంతోషు బా దిన్నరు
అవునా
ఆ ఆ రోజు కొంచెం కారం ఉనిండే ఉమ్ ఇంకా కారంమైందనరు అన్నారు కానీ టేస్ట్ బాగుందని అన్నారు ఉహు తినారు
ఉహు
ఆ బాగా చేస్తావు
నేను చేస్తాక్క కొత్త కొత్తగా ఏమన్నా ఐటమ్స్ రా అంటే ప్రిపేర్ చేయడం కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ
ఓకే
చేస్తూనే ఉంటాయి ఏదో ఒకటి అన్ని చేస్తా అన్ని వచ్చు వంటలు
ఉమ్ అదేదే వచ్చా లేకపోతే ముందు నేర్చుకొనిన్నవరా
ఆ
పెళ్లయ్యాకేనా ఇప్పుడు ఆల్మోస్ట్ అంతే పెళ్ళయ్యాకే నేర్చుకుంటున్నారు
అవును అంతకు ముందు ఏం రావక్క
ఉమ్ అదేదే మాకు కూడా అంతే సేమ్ పెళ్లయ్యాక నేర్చుకున్నదేమేమైనా
అవునా
ఉ
అదే పెళ్లయితేనే ఇంకా యూట్యూబ్స్ లో అన్ని వస్తున్నాయి కదా దా ఉమ్ ఒక కర్రీ చేస్తే అన్ని కర్రీస్ అస్తాయి వస్తాయి మంచిగా
ఉమ్ ఆల్మోస్ట్ అంతే నాన్ వెజ్ తింటారారా బానే
పాప తింటేదక్క పర్లేదు ఫిష్ అవన్నీ ఇట్లా తింటా తింటా అని అంటది
ఆహ
ఉమ్ తింటది మంచిగా
అదే అదే కొందరు తినరు కదా నార్మల్ గా పిల్లలు అసలు ఇష్టపడరు
అవును
మావోడైతే అసలు కారం తినడానికి ఇష్టపడు ఎంతసేపున్నా పెరుగన్నం అయితే
అవునా
ఆ కారం అంటే ఇగ న్నో కారం ఉంటాడు కర్రీ కలుపుకుని వెళ్ళామనుకో ప్లేట్ లో చూసి అమ్మ నో అమని చెప్తాడు
ఆహా
డైరెక్ట్గాప్పేస్తాడు పెరుగుగా కనిపిస్తే తింటాడు
ఆహా మరి ఎట్లా రోజు పెరిగే పెడతావా
ఆహ ఏం లే కొంచెం నెయ్యి వేస్తా ఇం కొంచెం పక్కకి పెరుగు పెట్టుకుంట అనమాట అప్పుడప్పుడు మధ్య మధ్య ఇందులో ఒక పెరుగు పెడుతూ ఉంటా అనమాట
ఆ
సో అట్లా తింటాడు లేకపోతే అస్సలుకి తిన్నాడు ఇక ఫుడ్
ఏదో ఒకటి అలవాటు చేసి ఇంకా తినిపిస్తున్నా
ఆ అంటే ఇక తినాలి కదా మళ్ళీ ఫుడ్ తినకపోతే ఎట్లా అని ఉమ్ పడుకున్నాడు లేచినప్పు ఇగో పిలుస్తున్నాడు అమ్మ అమ్మా అని
హహ
ఆ ఈరోజు తొందరగా పడుకున్నాడు ఎర్లీగానే
ఉహూ
కల్లా పడుకున్నాడు ఎందుకో మరి
అవునా
ఆ
తీసుకురా ఏడుస్తున్నట్టున్నాడు ఏం కాదు
ఇగ లొల్లి చేస్తానే ఉంటడు వాడిగా
ఊమ్
ఆ
ఇంకా ఇంకా చెప్పాలీ ఇకా ఏం చేస్తావు రోజు ఇంట్లో నార్మల్ బోర్ కొడుతదా
బోర్ ఎక్కడ రా ఇగ వీడితోనే జరిపోతుది బోర్ ఏమి ఉండదు
ఉహూ
వీడి తోనే టైమ్ అద అయిపోతుంది ఇకా అ వీడంతా అల్లరి పనులు చేస్తనే ఉంటాడు ఇళ్లంతా చిందర వందర చేస్తనే ఉంటడు
ఆ అవన్నీ సదరడం ఊకడం మల్లా బొమ్మల ఏయడం ఇదే సరి పోతదా
చేయడము ఇదంతా ఇంగదే సరిపోతది అనమాట ఆ ఎప్పుడు కొంచెం పడుకున్నంత సేపు కాసేపు టైము మళ్ళీ ఇగ లేస్తానే ఉంటడు ఇట్లా మధ్య మధ్యలోనే లేస్తాడు
ఉమ్
లేసేసి ఇక చేస్తనే ఉంటడు
మళ్ళీ బొమ్మలు ఏయడం మళ్ళీ సదరడం
ఆ మళ్ళీ ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇక నైట్ వాన్నీ పడుకోబెట్టే ముందు మళ్ళీ అన్నిీ సదిరి వస్తాయి నప్పుడు వరకు ఏం సదుర ఇగ
రోజులో ఎన్నిసార్లు ఎత్తుతావ్ సదురుతవు రోజు లో ఎన్ని ఎన్ని సార్లు ఆ బొమ్మలు ఎత్తి ఊకడం అట్ల చేస్తావు
నేనా టూ టైమ్స్ సే మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు పడుకునే ముందు మధ్యాహనం పడుకునే ముందు వరకు ఏమనను ఎందుకంటే నేను సర్దే కొద్దీ ఆ వాడు వేస్తూనే ఉంటా ఉంటాడు నేను ఎంత నీట్ గా పెట్టాలని చూస్తే వాడంత చిందర వందరగా వేస్తాడు అందుకని వాడికి అందుకే వదిలేస్తా ఏం అను నేను
ఆహా
పొనీ లే అన్నట్
ఫ్రెండ్స్ ఉ ఫ్రెండ్స్ ఉన్నారు అక్క మరి బాబుకి
ఆ ఉన్నారు పైన ఒకడు ఉంటాడు వీడికన్న ఒక త్రీ మంత్స్ చిన్నోడు
అహ
కానీ వీడు వాన్తో ఆడడు మిగతా అందరితో ఆడతాడు
అయ్యయ్యో
ఆ ఇగ పార్క్కి వెళ్తాడు పార్క్ లో మస్తుగనే ఉంటారు పిల్లలు వాళ్ళతో ఆడతాడు బానే
అహ
ఆ వీడు ఏజ్ మించి ఏజ్కి మించిన వాళ్ళతో ఆడతాడు అనమాట పెద్ద పెద్ద వాళ్ళతో ఆడతాడు చిన్న వాళ్ళ తో అస్సల్ ఆడడు
సర్ కదా అందుకే ఆడుకుంటాడేమో
ఆ మేబి ఏమో తెల్లదుగాని వాళ్ళతో ఎక్కువ ఆడతాడు మా ఫ్లోర్ లో కూడా మొత్తం మొగ పిల్లలే ఉన్నారామ్
ఉహు
ఫోర్ మెంబర్స్ ఉంటారు పెద్ద పెద్దోళ్ళు వీళ కన్నా చాలా పెద్దోళ్ళు
అహ
ఆడతాడు పోయి ఆదుకుంటాంటాడు ఆ వాళ్ళు ఫ్లోర్ లో క్రికెట్ ఆడుతుంటే మధ్యలో పోయి నిల్చుంటాడు
అయ్యయ్యో
వాళ్ళేమో అత్త తీసుకెల్లావా అత్త వీడిని మేం ఆడుకుం టం అని అంటరు వాళ్ళు
అవునా డిస్టర్బ్ చేస్తడ ఇగ
ఆ డిస్టర్బ్ చే అంటే వీడేళ్ళి ఆడుకోవాలని చూస్తాడు కానీ వాడు ఇట్లా అంటాడు విడితోన
అదే అవును
ఆ అది ఇబ్బంది అనమాట సో అందుకని ఆ పిల్లలు తీసుకెళ్ళత్తా అని వాళ్ళంటరు అన్నమాట వీడికేమో ఆడడం ఇష్టం వాళ్ళకేమో వాళ్ళు ఆడుకు పోవడం ఇష్టం కదా ఆ వీడు ఉంటే కూడా మళ్ళీద బాల్దగులుతే దెబ్బ తగులుతే కష్టం కదా అని ఆలోచిస్తరు ఆ పిల్లలు
పార్క్కి మరి మీరు పార్క్కిి మీరు తీసుకెళ్తారా బావ తీస్ తీసుకెళ్తాడా
ఊ బావనే తీసుకెళ్తార్ర ఆల్మోస్ట్ బావకి ఏదనా పని ఉంటే నేను తీసుకెళ్తా
ఉహు రోజు మాత్రం కంపల్సరియా
ఆ రోజు అంటే సమ్మర్ స్టార్ట్ అప్ప నుంచి తీసుకెళ్ళలేదురా మొన్నొక్క రోజు తీసుకెళ్ళాము అంతేగా సమ్మర్ బాగా ఎండలు ఉండే కదా వడగాలి కొడుతుండే అని
అవును
తీసుకెళ్ళలేదు
ఉహు
ఇంగ ఇప్పు కొంచెం చల్ల పడితే తీసుకెళ్ళాలి ఇగ ఒక్క దగ్గర ఉండడు అది ఇది ఎక్తాడు అది ఎక్క్తాడు అన్నట్టే ఉంటది
అదే చూసా మంచి ఉంటది పార్క్
ఎక్కడో తెలివదన్నదే భయమే ఉంటది
ఉ
అ అ
మా వోడు ఒక బ్యాట్ బాల్ తోన్ లేదక్క ఇంకా రేపొస్తారు కావచ్చు
అవునా ఉంచాలి
ఓకే అక్క
ఊ సరే రా మరి ఊ బాయ్